హలో ఆ బాగున్నార అండి
ఆ ఉరికినే ఉన్నామ్ అండి
తిన్నరా అండి
ఆ తిన్నామ్ అండి టిఫిన్ చేశాం
ఏం టిఫిన్ చేసిర్రు అండి
ఇడ్లీ ఇడ్లీ చేశాం అండి
అవునా పిల్లలంతా బాగున్నారా
ఆ ఉరికినె ఉన్నామ్ అండి మీరు ఎలా ఉన్నారు
ఆ మంచినే ఉన్నాం అండి మేమేమో జొన్న అన్నం తిన్నాం
ఆహా
కర్రీ ఏం జేసిర్రు
కర్రీ సాంబార్ అండి ఇడ్లీ సాంబర్
అవునా అండి అంతర్ అయితే బాగున్నారు కదా
ఆ మంచి ఉన్నామండి మీరేలా ఉన్నారు
అందరం బాగున్నామండి
చాన రోజులకండి
ఆవునండి అదే ఇప్పుడు వేసవి సెలవులు కదండి అయితే మామిడికాయ పచ్చడి పెడతాము ఎలా చేయాలి అడుగుదామని చే సినమండి ఆ ఎట్ల జేయాలండి ఇరవై మాముడుకాయలకి
ఏం పచ్చడీ ఆవు పచ్చడా అల్లం పచ్చడా
అల్లం పచ్చడండి
అల్లం పచ్చడంటె ఇరవై కాయలకు అరకిలో అల్లం అరకిలో ఎల్లిగడ్డ వెయ్యాలండి
హుమ్ ఇంక
యా యాభై గ్రాముల ఆవు పొడి కొంచం మెంతుల పొడి వంద గ్రాముల జిలకర
ఆ
వేయ్యాలె ఒక కేజీ నర కిలోనర మంచినూనె
మంచి నుూనె కిలో నర వేర శనగ నూననే కదండి
ఆ పల్లి నూనె నె ఎయ్యాలి వెరుసెనగ నూనేస్తె నే
ఆ అయితే ఇప్పుడు కా కాయలు తెచ్చి కడగాలండి మంచిగా నానబె పెట్టల ఏమన్న వాటిని
అవున టూ టూ అవర్స్ మంచిగా నానబెట్టి
ఆ
మంచిగ పొడి బట్ట తోని తోడవాలి తూడ్చిన తర్వాత
ఆ
ముక్కలు ఇట్లా చేయించారని చేసిన తర్వాత
అంటే మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో ముక్కలు చేసుకోవచ్చు
ముక్కల్ జేసుకోవాలి ఆ
సరే అండి ఇప్పుడు వాటిని రొండు గంట నానబెట్టినంక మంచిగా పొడి గుడ్డ తోటి తూడ్చి పైన వాటి కాడ కట్ చేసుకోవాలి కదండి
అవునండి కాడ కట్ జేసి కుంటె మంచిగుంటది ఆ
అహ చిన్న చిన్న ముక్క లోపల జీడి పడేయాలి కదండి
ఆయ క ఉంటది టెంకాయకి పైన లోపట తొక్క తీసి పడేయాలి తీసి పడేషి
ఆ మొత్తం క్లాత్ తోటి నీట్ చేసుకోవ
చి ఒక మంచి ఒక గిన్నెలేసుకొని
ఆ
చేసిన మసాలాలు మొత్తం ముక్కలకు పట్టియాలండి ప టిచ్చిన తర్వాత ఇగ ఆయిల్ త ఇష్ అందులో ప్పోప్ గింజలు పాయలు గొన్ని ఎండుమిర్చేసి చిట్కడు పసుపేయాలి తాలింపులు ఆ ఏషిన్ తర్వాత పక్కకు పెట్టాలండి చల్లగైనంక ఇవి అందులో కలపాలి
అయితే ఆ ఎండుమిర్చి ఎంత పడుతదండి ఇరవై
ఓ ఒక పది ఎస్తే సరిపోతాది
అవునా ఆ కారం ఎంత కావాలండి పట్టిచ్చేది
అంటె జె పులుపు కాయ అయితే కేజీలు రెండు కేజీలు రాషోస్తది మామూలుకాయ అయితే చి సైజును బట్టి ఉంటదండి పెద్ద పెద్ద అయితేనేమో ఎక్కువ మామూలు దైతెనేం కిలోన్నర వెయొచ్చు
అయితె రెండు కేజీలు కారం తెచ్చి ఎండబెట్టి పట్టిచి ముక్కలకు క ఆ కారం గలపాలె అల్లం ఎల్లిపాయ గలపాలె పొడులు ఇప్పుడు మెంతులు అ జీలకర్ర ఆవాల పొడులన్నీ
కలపాలి ముక్కలకు కలపాలి ఉమ్
తర్వాత నూనె వేడ్ చేయాలి కదండి
అవునండి నూనె వేడి జేషి పక్కకు పెటి చల్లారిన తర్వాతనే పీసేస్ ఎయాలి వీటి మీదగ పోయాలి నూనె ముందు పోస్తే కారం చెట్ని నల్ల గైద్దండి పచ్చడా
అవునా అయితే వేడ్ చేషినంకనే కొంచెం సల్లగైనంకనే తాలింపు ఇయ్యన్నీ ఎయ్యాలి అనమాట
మళ్లీ ఆ సల్లగైన తర్వాత
ఉమ్ హు తాలింపు ఏషెయాలి అవునండి అదే పచ్చడి పేడుదాం అనుకున్నం గనీ నాకు ఎట్ల చేయాలో తెలియదండి మీరు పెడతరు గద మీరు పెట్టిరా అండి పచ్చడ
పెట్లేదండి మేమే అన్నీ రెడీ చేషి పెట్టుకున్నం ఇ జ్ ఈ సార్ ఇప్పుడు పెట్టేదాన్ని
అవునండి అవునండి అదే నెనే అహ అవునండి అదే నేనే పెడుదాం అనుకున్నా గానీ నాకు తిలియడండి ఎలా పెట్టాలో
ఆహ
మీరు తెలుస్తది గదా చేద్దామని అడిగినండి అ
అదే పెట్టండి మంచి గుంటదండి ఉమ్ వర్షాకాలం తినడానికి పని
ఆ ఇప్పుడు ఎన్ని నెలలైన నిలువ ఉంటది గదండి
ఆ వన్ ఇయర్ ఉంటదండి అంత ఉప్పు కారం అంత సరిపడ పేడితే
ఆహ అయితే ఒ అది ఎందులో అయితే ఎత్తి పెట్టాలండి
జ జాడి జాడి ఉంటదండి అప్పుడు ఉండేది జాడి ఇప్పుడేం ప్ల డబ్బా దొరుకుతున్నయ్ టప్పర్ డబ్బాస్ పచ్చడి డబ్బాలంటే
అంతేనా అండి మ్ మ్ మళ్ళ ఎన్ని రోజులకు పచ్చడి తీయాలండి
త్రీ డేస్ స్ మూడు రోజులకి తీయాలండి మూడు రోజులకు తీశి అఆ కలిపి కొన్ని కొంచెం తీసి తిని చూడాలి ఆ చు చుస్ కొద్ది ఉప్పు సప్పగుంటే కొంచెం ఉప్పు ఎసి కలిపి పెట్టి మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు అవు డబ్బాలా దిషి పెట్టుకోవాలి ఎప్పుడు ఆ డబ్బా దియొదండి
అవునా అయితె నూనె ఆ తక్కువ పడితే ఏం చెయాలండి మరి
నూనె తక్కువ పడితే చి దాని ముక్కలకు మొత్తం నూనె నిండి ఉండాలి డబ్బలో తక్కువ పడ్డప్పుడు మరి కాల్ కేజీ హాఫ్ కేజీ వేడి చేసి చల్లారినంక అందులో పోయాలి
ఆహా అయితే పోసుకోవచ్చు అట్ల ఏం గాదనమాట
చ్చిమవు కార్ నూనె స పోసుకోవచ్చు ఉప్పు గూడ తక్కుంటే కలుపుకోవచ్చు అండి మాత్రం స్నానం చేషిన తర్వాతనే పచ్చడి తీయాలండి పచ్చడి దెగ్గరికి మంచిగ పోవాలండి
ఆహా సరే అండి అదే ఎట్ల చేయాలి అది అడుగుదామని మళ్ళ ఆ సరైన ఉప్పు నూనె పట్టకున్నా గూడ ఖరాబ్ అయితది కదండి అయితే మనం మళ్ళ మూడు రోజులకు ఒక ఐదు రోజులకొసారి తీషి కలుపుకోమంటడు ఏదైన తక్కువ పడితే
కలుపుకొని మళ్ళ తర్వాత వేడి నెక్స్ట్ కొంచెం నెయ్యి పప్పు ముద్దపప్పు మాడికాయ్ పచ్చడి నెయ్యి బావుంటదండి
అవునండి ఇంకోటి అండి అల్లం ఎల్లిపాయ కాకుండా అ ఇంక వేరేలాగా గూడ చేస్తారంట గదండి పచ్చడ
లేదు ఆవ పచ్చడి పెడతరండి ఆవలు ఆవ పొడి ఎక్కువేస్తరు
ఉహు నల్ల ఆవాలు అండి
ఇగ ఎసి
మ్
ఇగ అల్లము వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తారు అంతే ఆవ పచ్చడి పెడితే
అది కూడా మంచిది అది కూడా సేమ్ ఇట్లనే చేయాల అండి
ఆ అది గుడా సేమ్ ప్రాసెస్ ఇదే అ అట్లాదే ఈ పద్ధతి ప్రకారమే చేయాలి కాకపోతే అల్లం పచ్చడి పెడిత్ కొంచం గ్రేవీ ఎక్కువ ఉంటది అండి
అవునా అండి
గుంటే ఒక ముక్క వేసుకొని ఇంత వేసుకుంటే అయిపోతది
అయితే కొంతమంది ఆ చెప్పండి
ఆవ్ పచ్చడకి ఎక్కువ ఉండదు అందులో మ్ ఉండదు అదే అల్లం పచ్చడి అయితే
ఏక్ ఫ్రీ ఉంటది
ఆ ఒక పీసు ఇంత గ్రేవీ వేసుకుంటే
మంచిగా ఉంటది అన్
పోతది అంటివి గ
అయిత్ ఇంకోటి అండి నూనె పచ్చిదే పోస్తారంట అండి అవునా అండి
ఇగ అది ఇష్టం అండి కొందరేం పచ్చిదె పోసుకురు మన ఇక్కడ మాత్రం మనం ఎక్కువ కాగబెట్టే పోస్తరు అండి అటు ఆంధ్ర సైడు వేరేది సైడ్ పచ్చి నూనె పోసుకుంటరు
ఇట్ల పోస్తే మంచిగానే ఉంటదా కరాబ్ అయితదా అండి
మంచిగానే ఉంటది అండి వాళ్ళ పద్ధతుల ప్రకారం ఉంటది మనం ఇటు సైడ్ తెలంగాణ అయితే ఎక్కువ శాతం వేడి చేసే పోస్తారు అండి చానా వరకు కొందరు మాత్రమే
ఆహా
పచ్చి నూనె పోస్తరు
అవునా అండి సరేలేండి అదే అడుగుదామని
శనగలు గుడేస్తారు
అవునండి
చెరిగలు ఉంటాయి అదుడ అది గుడేస్తరు అదేం కదండీ మంచిగానే ఉంటాయి
ఇప్పుడు మనం పచ్చడి పెట్టాలంటే గుడా నీటిగా స్నానం చేసుకునే పెట్టాలి కదా అండి
స్నానాలు చేసుకొనె పెట్టాలే మంచిగా
ఉంహు సరే
చేనిలో ఉంటది అండి చాన్ రోజులు
ఆహా సరే అండి అదే ఒకవేళ మీరు పచ్చడి పెడితే పిలిస్తే నేను వొచ్చి చూస్తా అండి ఎట్ల చేయాల అనేది లే మళ్ళ నాకు ఏమైనా డౌట్ ఉన్నా మీరు చెప్తారా అండి
ఆ ఫోన్ కాల్ చేయండి అండి ఫోన్ చేయండి నేను చెప్తా
ఆ ఆహ ఒక మాట మళ్ళీ నేను చెయాలి అనుకుంటప్పుడు ఏమన్న డౌట్ ఉన్నా ఒకవేళ మిమ్మల్ని కృష్ణ వస్తార అండి ఇంటికి చూస్తేందుకు లేకపోతే
వస్తె వస్తంది లేకుంటే
అవును సరే హిమా నాకు డౌట్ ఉంది నేనే కాల్ చేసి మిమ్మల్ని అడుగుతా అండి ఎలా చేయాల అనేది ఆ పిల్లలు వచ్చిరా అండి సెలవులల్ల చుట్టాలు వచ్చారా అదే ఈ మధ్య ఫోన్ చేయట్లేదు ఏందని అనుకున్న
హాలిడేస్ కదండి సంగారెడి నుంచి పిల్లలు వచ్చారు
అవునండి ఆహా చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది నటుంది అదే ఏంటి ఈయన కాల్ చేయట్లేదని అనుకుంటున్నాండి
పిల్లలు వచ్చిరండి బిజీ బిజీ అయితుంది పాపం కూర చేయాలంటే మధ్యాహ్నం ఉంటది టిఫిన్
ఆమ్
ఆఫర్ చేసావంటే తిన్నాము టిఫిన్ చేయాలి
ఆ హా అట్ల నా అండి
అవునండి
ఆ అదేండి మేము తెచ్చి పెట్టుకో రేపు అంగడి రోజు బేస్తవారం పోయి తెచ్చుకొని ఆ మంచి టూర్స్ ఒకసారి నేను చెప్తాను వింటారండి నేను చేసి
ఆ చెప్పండి చెప్పండి
కాయలు తెచ్చి తూడ్చుకొని మంచి ఒక రెండు గంటలు నానబెట్టి పొడిగుడ్డతో తూడ్చి వాటి కాడలు కట్ చేయ్యాలండి కట్ చేసి ముక్కలు చేసుకొని జి జీడి మొత్తం తీసి ఒక పెద్ద గిన్నెలో పెట్టుకొని అందులో మన అల్లం వెల్లుల్లి పేస్టు కారము మనం పట్టుకున్న ఆ ఏమంటరు నువ్వుల పొడి మసాలా పొడి కలుపుకోవాలి
నువ్వులు కాదండి
ఆ మసాలా ఆ మసాలా పొడులు కలుపుకొని మళ్ళా ఏంటిది నూనె వేడి జెయాలి వే చేసి కొంచెం చల్లర్చినాక అన్ని తాలంపు గింజలు అందులో వేసుకోవాలి కదండి
అవు అవునండి
ఆ అది చల్లరినాకా ఇందులో కలిపి ఎత్తుకోవాలి
చిటి కేడు పసుపు పొడి వేయాలాండి
తాలింపులో వెయ్యాలండి
అవునండి
ఆ సరే అండి నాకైతే ఇట్ల అర్థమైందండి ఇంకా ఒకవేళ నాకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీకు కాల్ చేస్తాను అండి తప్పకుండా ఓకేనా అది అన్నం అయితే ఎత్తుకున్నాక అన్నం కలుపుకొని తింటారు కదాండి అందులో
అవునక్క ఆ ఆ అన్నం
ఉమ్ మంచిగా ఉంటాది అట్టు ఉన్నది అది ఇప్పుడు మనం ఈ రోజు ఉ పచ్చడి పెట్టినమంటే మనం శనివారం ఓపెన్ చేయాలి కదండి
అవును రీచ్ అయిన తర్వాత
ఆ
కలిపి దాన్ని బట్టి చూసి ఉప్పు తక్కువ ఉందా ఆయిల్ తక్కువ ఉందా మళ్ళ కలుపుకోవచ్చండి
ఉహు సరే అండి అదే మళ్ళా నాకి ఏదన్నా డౌట్ ఉన్నా మీకి కాల్ చేసి కనుకుంటాండి ఆ మీరు అందరయితే బాన్నారు కదండి
నే ఉన్నామండి బానే ఉన్నా
ఓకే అండి ఇంకా ఏమన్నా ఉందా అండి అంతయితే ఓకే కదండి ఆ సరే అండి మరి ఉంటామండి ఆ ఓకే ఆ బాయ్ అండి